హలో నమస్తే అండి బాగున్నా మీరు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి ఊరికె అలా ఫ్రీగా ఉన్నా అండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఊ అయ్యిందండి ఏంటండి ఎక్కడ పోలేదా
ఫెస్టివల్ కదండి ఇంటికెల్లాల
అవునా లీవ్ అప్రూ అయ్యిందా అండి
ఆ అయిందన్
ఎలా ఉందండి ఆఫీస్ లైఫ్
ఆఫీసా నేనేం జాబ్ చేయట్లేదండి చదువుకుంటున్నా ఇంకా
ఓకే మరి హాలిడేస్ ఉన్నాయా మీకి ఇంటి
ఆ ఉన్నాయండి
ఒకే ఎలా ఉందండి లైఫ్ స్టడీ లైఫ్
స్టడీ లైఫ్ హ్ కే అండి పర్లేదు
హు నేను ఈ రోజు దోశ అండి
హ్మ్ నేను పులిహోర తిన్నానండీ
ఓహొ ఎట్లా బాగుంటుదండి మీ హాస్టల్లో ఫుడ్ మీరు హాస్టల్ ఆ డేస్ కాలరా
డేస్ కాలర్
మ్ ఓకే
మీ సైడ్ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు
ఫెస్టివల్ చేస్తామండి. మరి అంత ఉండద్ కాదండి, ఇప్పుడు డేస్ కలర్ లైఫ్ బెస్ట్ బెస్ట్ బెటరా, లేదంటే హాస్టల్ లైఫ్ బెటరా అండి మీకు తెలిసినంత వరకు.
ఇలా ఉంటే అలా బెటర్, అలా ఉంటే ఇలా బెటర్ అండి, బట్ హాస్టల్ లైఫ్ లో ఫ్రెండ్స్ దొరుకుతారు.
అవును అవునా లేదండి మా సిస్టర్ ఒక ఉన్నారా వాళ్ళు నన్ను అడుగుతున్నార్ న్ మాట్ ఇప్పుడు బాయ్స్ వరకు ఎలా ఉంటుందని నాకు తెలుసు గర్ల్స్కి సంబంధించి ఆ లు కానీ
ఆ హాస్టల్ తో మంచి ఫ్రెండ్ దొరకాలి మంచి రూమ్ మేట్ దొరకాలి అర్థం చేసుకోవాలి అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి ఫుడ్ బాగుండాలి ఫుడ్ అడ్జస్ట్ అయగలిగితే హస్టల్ లైఫ్ బాగుంటాదండి లేదు
మ్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఫుడ్డు ఇవన్నీ ఓకే ఇంకా తప్పదు కాబట్టి అంటే అలా కాదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ల అనుకోండి చూడండి కొన్ని కొన్నిసార్లు హెల్త్ బాగా కొ ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అది అడుగుతున్నా అండి
ఆ హెల్త్ బాగా అదే అండి మంచి ఫ్రెండ్ దొరికితే పర్లేదు ఎంతవరకైనా తీసుకెళ్ళి చూయించుకుని టాబ్లెట్ ఇవ్వడం వరకే ఉంటది కాని మామ్ అదే ఇంట్లో అయితే అమ్మ దగ్ దగ్గరుండి ఏంకావాలో వండిపెట్టీ మనకి తినిపిచ్చి టాబ్లెట్ ఏపించి పడుకోపిచ్చి అన్నీ చేస్తది గదా కని ఇక్కడ అలా ఉండదు
కాని ఆ మళ్ళీ ఫుడ్ ఐటెమ్ తినగూడదు చపాతి తినాలి అ అంటారు కదా అలా దొరుకుతాయా అండి
ఆ హోటల్లో
ఆ అంటే ఇప్పుడు క్యాంటీన్ ఉంటుందా హాస్టల్ అంటే అవైలబుల్ ఉంటాయా క్యాంటీన్స్ అలా
ఉంటాయి కాకపోతే అది వీక్లో ఇబ్బందైతే
అవ్నా అండి కే అయితే మీరయితే డే కలర్ లైఫే బెటర్ అని సజెస్ట్ చేస్తారా
అవునవునండి
బాయ్స్ క అయితే ఓకే ఓకే అండి మర ఏమంటారు అమ్మాయిలులకు ఉన్నంత ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే ఇప్పుడు చూడండి హెల్త్ ఏమన్నా బాగాలేకుంన్నా ఇప్పుడు ఎలా ఉంటుందంటే బయ ఫ్రెండ్షిప్ ఒకటి ఇంకా వన్స్ మ కొంచెం దగ్గర అయ్యామ అనుకోండి ఫ్రెండ్స్ బాయ్స్ మాకు మన అని ఒక ఆలోచన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ విషయంలో అయినా ఇంకోటి ఇంకోటి ఏమైనా సరే హెల్త్ విషయంనా టి ఎవర ఏని మన సపోర్టివ్ గా ఉండ ఏద ఫర్ ఎగ్జాంపుల్ మన ఇ సబ్జెట్ హాస్టల్ లై అండి అస ఎ ఎంత బెస్ట్ మెమోరీ అంటే అంత బెస్ట్ మెమోరీ నా సబ్జెక్టు నాకు అంతగా వచ్చేది కాదండి డి హాస్టల్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది ఇచ్చేవాడండి హు అవునండి ఫ్రెండ్ కాదండి ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్. మా రూమ్ మేట్స్ అంతా, ఏమన్నా ఇప్పుడు ఫెస్టివల్ ఇలా వస్తే ఇంటికి వెళ్తాం కదా అప్పుడు ఎ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి స్నాక్స్ తెచ్చే వాళ్ళు అందరూ
మీరు షేర్ చేసుకునే వాల్లా వాటిని, నేను కూడా షేర్ చేసుకునే వాళ్ళం అండి, వెళ్ళేటప్పుడె చెప్పే దాన్ని అండి వెళ్ళి స్నాక్స్ తీస్. ఒక రండి ఇప్పుడు కాదు ఒకప్పుడు ఇప్పుడు అంత మంచి ఫ్రెండ్స్ లేరండి
ఆ అదే అండి హాస్టల్లో ఉన్నప్పుడు నేను హాస్టల్ మే హాస్టల్ల్లో ఇంటర్మీడియట్ అండి. అంటే ఇప్పుడు ఇంకా వన్ అవర్ బ్రేక్ ఉంటది మాక్ ఈవీనింగ్. హ్ వనవర్ అయితేనే అందరం స్నాక్స్ అన్ని తీసేది ఒకడు కజ్జికాయలు ఇంకొకడు అత్రసాలు గోడు కారం బోరుగులు మిక్చర్ చెక్కిలాలు అన్నీ చేస్ కూర్చోవాలండీ ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు అంటారు కదా ఏమంటారు పోట్లెట్ అయితే సంథింగ్ అంటారు కదా ఆ అలా చేసుకునే వాళ్ళం అంద్ అంత దగ్గర పెట్టుకొని ఒకరిది, ఒకరు షేర్ చేసుకొని తిని, అంతా వేర్ లెవెల్ అండి హాస్టల్ లైఫ్ అయితే. హూ నాకైతే ఆ హాస్టల్ లైఫ్ ఒక మెమోరీ అండి అసలు మర్చిపోలేను
హ్మ్ మాది కూడ అండి ఈవినింగ్ నేను డిగ్రీలో బా ఎంజాయ్ చేసానండి
డేస్ కాలరాఅండి
హాస్టల్ అండి
దూరం ఉనట్లుంది మేబీ అందికీ హాస్టల్ మీరు
హ్మ్
అవునా అంటే హాస్టల్ అంటే ఎలా అండి
పీజీ పజ మా ఒన్నది ఒక టూ త్రీ ఫ్రెండ్స్ అయినా బాగుంటుంది ఉండేది లేండి ఒక ఐద ఆరు మంది ఉండే వాళ్ళం ఈవినింగ్ బయటకి వెళ్ళే వాళ్ళము
రావండి ఆ రోజులు ఆ కాలేజెస్ బం కొట్టడం బంక్ కొట్టి తిరగడం మళ్ళ హాస్ట్కి వెళ్లి ఏమన్న గేమ్స్ ఆ కొడం మళ్ళీ లేదంటే ఏమన్నా టెంపుల్స్ వెళ్ళడం ఫ్రండ్ అంద కలిసి హాస్టల్ మ హాస్టల్ ఫ్రెండ్స్ అంత కలిసి అలా ఈ వీకెండ్స్ లో టెంపుల్స్ క వెళ్ళడం మళ్ళీ చాలనా జరిగే కదా అండి ఆ రోజులు రావు మళ్ళీ ఇంకా
ఇంకా అండి మీ
చెప్పాలండి మీరే ఇంటర్ నుంచి హాస్ల అండి నేను అంతే
అవునా కానీ ఇంటర్లో అలా ఉండేది కాదు కదండి బయటికి
లో అలో ఉండేది కాదండి నేను ఇంటిలో బయటికి వెళ్ళే వాళ్ళం అని చెప్పాను ఇంటర్ లో అల్లు లేకపోయినా ఏమంటారు ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు బయటకి వెళ్ళి తిగివళ్ళం పట్ అయితే అంతకు మించ్ ఎంజాయ్ చేసే వాన్ నేన్ ఇంటర్మీడియట్ లైఫ్ లేట్ నైట్స్ మళ్ళ కబులు చెప్పు ప్పుకోవడం అప్పుడు ఇంకా కొ కదండీ ఇంటర్మీడియట్ వెళ్లాక ఒకరికొకరి పరియాలు ఉండే వి కాదు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే వాళ్ళం, ఏ ఊరు, మళ్ళీ తర్వాత ఏ స్కూల్, మీ స్కూల్ లైఫ్, ఎలా ఉందని, అడిగేవాళ్ళం ప్రతి ఒక్కరు ఒకరికరు చెప్పుకునే వాళ్ళం.
ఆ
మీరు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ ముందే పరిచయం ఆ అండి, లేదంటే మీకి అక్కడికి వెళ్ళాక పరిచయం అయ్యారా.
లేదండి అంత కొత్త ఫ్రెండ్స్ ఏ
కొత్త పరిచయాలే బాగుంటాయి కదండి, కొన్ని పాత పరిచయాల కన్నా.
హ్మ్ అవునండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్ ఉందండి, మీకి ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు హాస్టల్ల్లో ఉంటారా మీరు.
ఆ ఇప్పుడు లేదండి ఇప్పుడు రూమ్ లో అండి మేము ఉండేది అంత పీజీ లై అయిపోయింది ఇప్పుడు రూమ్ ఇంకా ఫుడ్ కొంచెం నచ్చడం లేదని చెప్పి రూమ్ తీస్కొని, మేమే టైమ్ దొరికినప్పుడు ప్రిపేర్ చేస్కొని తింటాము, లేదంటే ఇంగ్ బయట తినేదండి.
అ
హాస్టల్ లైఫ్ అయితే వేరే లెవెల్ అండి ఆ గొడవలు, ఆ ఏమంటర్ బయట అంటే రూమ్ లో అండి మేము మా డిగ్రీ ఫ్రెండ్స్ కలిసి ఉన్నామ్ అనమాట్. ట మీ కాదండి ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఇప్పుడు ఏ ఊర్ నడ్ డిగితే వాళ్ళూర్ చెప్పుకోర్ అనమాట్ ట అనంతపుర్ అని చెప్పుకునే వాళ్ళము అట్లా ఒక ఉ స్ డిస్టిక్ చెప్పుకొని అట్లా అంతా ఒక గ్యాంగ్ గా ఉండేవాళ్ళము ఏవరన్నా ఏమన్నా అన్నా మన అనంతపుర్ వాళ్ళ అన్ అందరం ఐక్యమత్యంగా వెళ్ళి మాట్లాడే వాళ్ళం ఎందుకు అన్నావ్ అట్లా అంటే వాళ్ళు గ్యాంగ్ వేస్కోనోత్తర్ గద అన్ని గొడవలు ఇంటర్మీడియట్ అంటే తెలిసి తెలియని వయసు ఏమన్నా మనల్ని ఒకరు ఒక మాట అన్నా మనమ్ పడే వాళ్ళమ్ కాదు కోట్లాడే వాళ్ళము గొడవలు పడే వాళ్ళము ఏమేమో అల్లరి చేసే వాళ్ళమ్
హ్మ్
మీ డిగ్రీలో అలా ఉన్నాయండి అంటే మన చిన్న చిన్న వాటికి గొడవలు కావడం గ్యాంగ్స్ గా ఏర్పడమ్ అలా అంతా ఏంలేదా
గొడవలు పడతే అందరూ ఒకాల్ ఒక్ అలాగెళ్ళి గొడవ వడేవాళ్ళమండి
అవునవును ఇంక మేము హాస్ స్టలైన సరే ఫుడ్ బా లేకుంటే హ్మ్ ఫుడ్ ఎలా ఉండేదండి మీకు డిగ్రీలో హాస్టల్లో
ఓ బా ఒకెయండి అదే పొల్లు పచ్చళ్ళతోనే పొడిలు పచ్చళ్ళతోనే క
అవునవును ఎందుకంటే అడ ఎట్లానో బావుండదు ఇంకేమో దాంట్లోకి మనం ఏమంట్రు ఇంటి దగ్గర నుంచి తీస్కొని పోయేవి ఇవేస్కొని తింటే కొంచెం బెటర్ అవుతుంది
హ్మ్ చికెన్ పికిల్ తీసుకెళ్లేదాన్నండి
చికెన్ పికెలా అండి ఓ ఎన్ని రోజులు వచ్చేదండి మీకా ఆ చికెన్ పికెల్
ఆ యాక్చువల్గా అది వన్ టూ మంత్స్ స్టోర్ చేస్కోచ్చు అది యాక్చువల్ గా వన్ టూ మంత్స్ స్టోర్ చేస్కోవచ్చు కాకపోతే మా ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ లోనే కంప్లీట్ చేసేవాళ్ళు
చికెన్ పీకిలు కదండి మామూలు చె కన్నా తినస్తాము అంద చికన్ పి అంటున్నారు బాగుంటుంది మీకు కొచ్చా అండీ చికెన్ పక్
ఆ ఆ ఆ వాస్ సరండి
ఓ నేను ట్రై చెయాలండి ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఎలాగోలాగా తెలుసుకొని బాగుంటుందండి ఒకసారి తిన్నాను నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చిండ హ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్రిపే చేశారని చెప్పి అబ్బాయి తీసుకొని వచ్చిండ అనమాట ఒకసారి అప్పుడు తిన్నానుంత అ ఇంకెప్పుడు తినలే లేదండి ట్రై చేయాలి ఒకసారి అండీ మ్మ్ సరే అండి థ్యాంక్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని ఏమంటారు ఆ స్కూల్ లైఫ డేస్ కాలర్ లైఫ్ ఎలా ఉంటుంది హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది ఒకవేళ హాస్టల్ లైఫ్ లో ఉంటే మనకి ఫ్రెండ్స్ ఏ విధంగా దొరుకుతారు వాటి టన్నిటి నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి
వెల్కమ్ వెల్ వెల్కం అండి థ్యాంక్ యూ మీకూడా